గోనరా
అంటే మీరు ఎలా ఉన్నారండి
మంచినే ఉన్నామండి చెప్పండి ఏంలే అండి ఇప్పుడ ఇక లంచ్ తిందాం అనుకుంటున్నామండి
ఉంతేనండి ఏం చూస్తున్నారు తవకి వచ్చిందండి మీ చదువు
చదువు ఏమి రండి నోటిఫికేషన్స్ ఏమి వేస్తాలే ఇబ్బంది అవుతుందండి ఏదైనా ప్రైవేట్ లో చేద్దామన్నా జాబ్ దొరతలే బయట అయితే అందరు ఫిల్ అయిపోయారు టీచర్స్ కూడా ప్రైవేట్ లో బయట మ్మ్ ఇంగ్ మళ్ళీ అయితే కొత్తగా ఉంటారు మేడం
అదే మేము కూడా చేద్దామని అనుకుంటున్నాము
ఆ
కానీ ఇంట్లో ఒప్పుకుంటలేదండి ఏం చేయాలో అర్థమయితలేదు నాకు చేయాలని చాలా ఇష్టం ఉంది
అవునా ఏమైతుంది ఒప్పుకుంటే ప్రైవేట్ రడ చేసినా పదిహేను వస్తాయి కదండి పది వేలు చేతిలో ఉంటది కదా
అది అంతగనే ఎం సంపాదిస్తవ్ ఇంట్లో కుసోని తినక అవసరం అమ్మా అని చెప్పేసి మాట్లాడుతురండి
ఉహుమ్ మరి ఎట్లండి అట్ల అయితే
జర్నాకేమో చాలా ఇష్టం ఉంది చేయాలని జాబ్ చేయాలని నాక్ చాలా ఇష్టం ఉన్నది
మా ఇంట్లో ఏమనారండి జాబ్ చేయొచ్చు అంటారు కానీ నాకు దొరుకలే చేద్దామంటె అందరు ఫిల్అప్ అయి ఉండ అనమాట
వా వ స్నేహితులు ఒచ్చి చెప్ చెప్పిరండి ఇట్లా జాబ్ ఉంది అంటె కూడా ఆ ఇంకా అవసరమా అని చెప్పి వద్దు అని చెప్పి అన్నారండి ఇగ
ఆహా నచ్చ చెప్పొచ్చు గదండి ఏదో ఒకటి చేసుకుంట సంపాయిస్తని
ఎట్లు ఉంటారు తెలుసు కదండి మగవాళ్ళు ఎట్లా చేస్తారు ఇగ మొత్తం మీద కక్షగాట్నట్ చేస్తారు మా మీద ఉమ్ ఇగ మోకమంతా గాబ కొన్ని తినరు చెయ్యరు ఇల చాలా సతాయిస్తారండి ఇగ ఇగ వాళ్ళ ఇష్టం చేసి మనం బాధ పడేందుకని చెప్పిగా
అయితే గ్రూప్ నో నోట్ గవర్నమెంట్ చేయిచ్చా మరీ
ఆ గవర్నమెంట్ అది చెయోచు అంటా అండీ
మరి గవర్నమెంట్కే ప్రిపేర్ కండి మరి గ్రూప్స్ సూపర్
కాదండి పీజీలు వీడులు డిగ్రీలు చేస్త నువు లే తమ్ముడు ములక్కుసుంటడు చదువు చదువు పాపం అ మే ఇప్పుడు ఆ ఇప్పుడంటె ఇప్పుడు మనకు ఒక సపోర్ట్ అనేది ఉండాలి కదండి జాబ్ చేయాలంటె భర్తల చప్పు మన అత్తొ మన అందరి సపోర్ట్ మనము చదివి ఆ చేశాం చేశాం జాబ్ చేశాం ఆ స్కూల్లో తీస్తా అంట కూడా తూ అవసరమా నికు అని చెప్ పి చద్దాంటండన్నారు
మంచిగా ఉంటది కదండి మంచి చేసు ఫెసిలిటీ ఉన్నాక మంచి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయిండి మీకు
త అం తతే సంగతులు
ఆహా ఇంకా కొంతమందికి ఇష్టం ఉండదండి జాబ్ చేయాలి అంటే
ఉ కాదు మనకు కూడా ఏదో ఒకటి చేసుకోవాలి, సంపాదించాలి ఉంటుంది కదా
అవునండి చేస్తే మంచిగా ఉంటుంది జాబ్ చేస్తే మన కాళ్ళ మీద మనం నిలబడు విలువ వేరున్
ఆ విలువ వేరుంటది ఇప్పుడు మన చుట్టాలకైనా మన స్నేహితులకైనా ఏమన్నా నచ్చింది కొనాలంటే కూడా కనీసం పయ కూడాడు అడిగిందా
అదే కదండి ఒక చీర కొనాలి అనిపిస్తుంది ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ ఏదన్నా కొనాలనిపిస్తాది, డ్రెస్ కొనుక్కోవాలని అనిపిస్తాది
పొ వాళ్ళ అడిగిన ఇంకా మనము పోనిక రాదండి నాకు చాలా ఇష్టం ఉంది కానీ ఇక వాళ్ళు వాళ్ళు ఇష్టం లేనిది మనం ఎమి చేయినికి రాదుకదండి
అవునండి ఏం చేయలేము
ఏమ్ చేస్తాం పెళ్ళిగాక చేసిన అంటిని గా నేను జాబ్ చేసు మూడు సంవత్సరాలు చేసిన అదే చాలా ఇష్ట ఇష్టం ఉంది దాని మీద ఎక్కువ కోర్సు చేయాలని ఉంది కానీ ఇక్కడ ఓపు ఉండలేరు
మ్మ్ చేస్త్ అయితే మంచిగా ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ వస్తాయి కదండి
ఏముంది జీవితం ఇట్లానే అయిపోతుందండి ఇక ఎటు పోనిక రాకుండా అంతే ఇంట్లోనేగా
మ్మ్ బాగుంది అండి చేస్తే మీ చెల్లెకి కాల్ చేసి రండి కలుస్
ఏ కలవట్లేదండి కలవట్లేదు అస లు పోయే
అయ్యో ఎందుకో సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంది లొకేషన్ ఆన్ చేసుకుంటే బాగుంటదండి.
ఏమో కలవట్లేదండి అందుకే ఏం చెయాలో అర్థమైతలేదిగా. నాకు గూడ కొంచమూ ట్ల బాగా సర్దైంది అండి కొంచెము జలుబు లాగా ఉన్నది.
హ్మ్ హు
ఆ ఇగ నాక్ కొంచెం ఎటో అనిపిస్తుంది సరలే ఇగా ఇబ్బంది పెట్టుడు ఎందుకని ఊకున్న ఇగ.
హ్మ్ సరేలేండి ఎట్లయితే ఏముంది లేండి. హ్మూ గిదే చూద అదే ఏదన్నా వేకెన్సీ ఉంటే చెప్ స్తామన్నా మరి మీరేమో చేయనంటుంటిరి జాబు. నేను వెతుక్కుంటున్న అండి నేను చే ద్దామనీ అట్లా.
అదే అంటుర్రు చేసే వాళ్ళకేమో వస్ స్తుంటయ్, చె చెయ్యని వాళ్ళకేమో తుంటె చేయనోలకే రావు ఇదేం దో దేవుడు కార్యాలు అర్థం కాదు. ఆ మాకు తెలిసిన అక్క తెలిసిన అక్క గవర్నమెంట్ స్కూల్లో చేస్తది అనమాట.
హ్మ్
స్కూళ్ళ చేస్తవారని ఒక్కటే అడుగుతుంది పాపం ఆమ
మంచి వెళ్ళొచ్చు కదరండి.
ళ్త గాని వద్దు అవసరమా అని చెప్పేసి
ఏదన్న జాబ్ చేస్తున్నామ టే యాక్టివ్ గా ఉంటదండి బాడీ తొందర తొందర లేవాలే పని చేసు కోవలే మనీ సంపాయించాలంటే, అంత వేరే ఉంటది వేరే డల్లుగ ఉండదు. ఏం చేస్తామండి లేనప్పుడు
అదే అన్న క అదే బాద చాలా సార్లు అనిపిస్తది ఈ ఆడ బతికు ఇంతేనా అని పిస్తది అండి ఇగ మనకంటూ ఏది ఉండదు అనిపిస్తది.
హ్మూ
అంద అందరు వాళ్ళు చూస్తుంటే అరె మనం కూడా చేసుకుటె బాగుంటది కదా
మ్మ్ ఇనన్నప్పుడు ఏం చేస్తామండి ఇగా మ్మ్ ఏం పట్టించుకోకులేండి ఇగ ఎట్లయి
ఆ అయే పట్టించుకొన్లే గాని ఇట్లనే మనకి ఎమ్మో ఊకూక అడగబుద్ది కాదు.
హ్మ్ హు, ఏదో ఒక ఐదు వేలు, పది వేలు సంపాయించుకుంటే బాగుంటది కదండి చేతిలా
కి చదుకో పో అనిపిస్ అంటే గేమి చాలేదా ఆ
ఇక దేవుడి దయ మన చేతుల్లో లేనప్పుడు ఏం చేస్తాము.
అనిపిస్తది ఇగ అలవాటు అయిపోయింది అట్లా ఇగా
ఉ సరేలేండి మళ్ళ ఒకసారి అయితే మీరు అడిగి చూడ రాదండి నేను కూడా వేకెన్సీ ఎక్కడన్న అడుగుతా
చూడండి చూడండి అదే కంప్యూటర్ వర్క్ ఎక్కడన్నా సరే ఎదన్నా చేస్తా నేను అట్లా
సరే చూస్తలేండి తెలిస్తే చెప్తలేండి మీరైతే కనుక్కొని పెట్టుకోండి చేయమంటరా వద్దంటరా ఉమ్
ఏదో పడుతున్నాయమో అని చెప్పి పేశి అను
ఇంకా పడలే అండి పడితే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తాలెండి మీకు చెప్తాలేండి తప్పకుండా గవర్నమెంట్ అయితే తప్పకుండా జయ నిస్తా రు కదండి అందుకే తప్పకుండా గవర్నమెంట్ కొ అప్పుడు వాళ్ళు సైలెంట్ గా ఉం
ఉ అదేనండి మీ మా కావాల నొటి మాట అయి
అంతే అండి అయితదిలెండి తప్పకుండా దేవుడి ఇస్తడండి ఉమ్
అ అంటదు ఇంకా ఓకే అండి సరేనా
బాయ్